హలో
హలో
నమస్కారాలండి
నమస్కారం
ఏమండి వంటలు ఏం చేశారు
వంట మటన్ చేసినాం
ఆ వంట గురించి ఎలా చేస్తారు మాకేమన్న చెప్పగలరా కొద్దిగా
మసాలా పెట్టుకోవాలా మసాలాలోకి కొబ్బరి ఆ తెల్లగడ్డలు ఆ కొంచం కారం ఉప్పు ధన్యా పొడి అని ఏసి మెత్తగా పేస్ట్ చేసుకోవాల
ఉమ్మ్
ఆ తర్వాత మటన్ ఆ
కొత్మీరా అ
అల్లం మ పే పేస్ట్ చేసు కొని అవి ఎసుకొని ఫ్రై చేసుకొని బా గా కుక్కర్లో
ఉమ్
ఆ
ఉమ్ హలో ఇంకా ఏం ఆహారం అంటే మీకు బాగా ఇష్టమండి
ఆ టమోటా రైస్ టమోటా
టమో
అ
టమోటా రైస్ అంతా బాగా ఇష్టమా అండి చిత్రాన్నము పులిహోర అలా ఏమన్న ఇష్టమాండి మీకి
ఆ ఇష్టమేనండి తిన్ చెప్పలా
పందా పండగలు పండగలకట్లు ఏం స్పెషల్ ఏం చేస్తుంటారండి
మా సైడ్ హోలీగా బాగా చేస్తారు
అవునండి ఉ
ఆ
ఐస్ క్రీమ్ మాకు ఆహారం అంటే బాగా చికెన్ కబాబ్ ఎక్కువగా తింటుంటాము ఇంట్లో చేసుకోవడం అంటే చాలా ఇష్టం బయట ఫుడ్ కంటే ఇంట్లో ఇంకా కలర్ రైస్ ఎక్కువ బాగా ఇష్టపడ ంటాను ఇంట్లో బాగా ఇష్టం అని చెప్పి అమ్మ నాన్నలతో కలిసి చేపిచ్చుకొని అందరు కలిసిగట్టుగా అంటమండి అవునండి ఆ అవును చాలా ఇష్టం అండి మాకు ఆహారాలు చేపలు ఆ మన్ వీక్లీ వీక్లీ వ చేపలు ఎగ్ రైత ఎగ్ రైస్ కానీ
ఎగ్ రైస్ నాన్ వెజ్ నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం ఆ
చాలా ఇష్టపడతాంమండి మేము తినడానికి బయట ఫుడ్ గానీ అే ఇంట్లోనే బాగా చేసుకొని తింటామండి ఉమ్ మీకుండి ఏమి ఇష్టమండి బాగా నాన్ వెజ్ లో నాన్ వెజ్ లేదు నాన్ వెజ్ లేదు ఉమ్ వెజ్ లో ఏమిష్టమండి బాగా ఎక్కువ
ఉ వెజ్ లో అన్నం పప్పు
ఆ
అన్నం పప్
పండగలిగి పగా ఎక్కువ చేసుకుంటుంటారు కదండి
అవునండి పండగలకే ఎక్కువ చేసుకుంటాం హోలే బాగా చేసుకుంటాము స్వీట్ అంటే ఇష్టం మ్ మ్
అంటే ఎక్కుగా ఏం ఇష్టమండి మీకు ఎక్కుగా
ఎక్కుగా స్వీట్ అండి
స్పీక్ ఎక్కు ఇష్టపడతారా అండి
ఆ
మాములుగా ఇంటికి బయట ఫుడ్ తెచ్చుకుంటారు ఇంట్లోనే చేసుకొని తింటారా అండి
మేమైతే ఇన్ చాలా వరకు ఇంట్లోనే చ చానా ఏమి ఇంట్లోనే
అవునండి
ఉమ్
చాలా ఇష్టపడతారండి ఇంట్లో చేసుకొని తినండని
ఆ ఇంట్లో చేసుకుని తినడానికే ఇష్టపడతాం
ఉహూ
హు
ఇంకా ఏమి ఇష్టం అండి వెజ్ లో మీకు బాగా
అవును
చికెన్ కూర చపాత్ అవునండి చపాతి ఎలా చేస్తారు కొద్దిగా ఏమన్నా చెప్పగలరా అండి
ఆ గోదుమా పిండి తీసుకుంటాం
ఆ
ఆ బాగా జళ్ళేడ బట్టేసుకోని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఆ మెత్తగా తడుపుకుంటాము తర్వాత చిన్న చిన్న రేకులు చేస్ కుని ఆ కొంచెం ఆయిల్ పట్టించి దాన్ని ఫోల్డ్ చేసి మళ్ళా కొంచెం పెద్దగా
మ్ ఆ హా హా ఆ అండి
ఆ
మ్ దాంట్లోకి వెజ్ ఏమన్నా తినడానికి ఎలా
మేమైతే ఎక్కువ తాలింపులు చేస్తామండి
అవున ఏం ఇష్టమండి బాగా
రట్ల ఊర్లగడ్డ చట్నీ
మ్
మా ఇంట్ల అయితే ఎక్కువ నాన్ వెజ్ యే తింటారు నాన్ వెజ్ లోకే ఎక్కువ చేస్తాం హ హలో
ఏమేస్తామండి వెజ్ ల మీదికి
ఏమి
పూరీలు చాలా ఏమన్నా చేసుకుంటుంటార అంటే వంటలో చికెను బాగా
నేను ఆల్మోస్ట్ అన్ని ఇంట్లోనే అండి చేస్
అ మాకు చికెన్ అంటే బాగా ఇష్టం అండి అంతా ఫ్రెండ్స్ గట్ గెట్ గేటుగేదర్ ఏదన్నా బయటికి పోయి తినేసి చేపలు అలా తెచ్చుకోవడము ఫ్రెండ్స్ తో కలిసి బయటికి పోవడము వీక్లీ పట్టుకు రావడం అంటే బాగా ఇష్టము గళం చపల్ని పట్టుకోచ్చుకొని ఫ్రెండ్స్ లో కలిసి కాల్చుకొని అక్కడే తినేసి అలా తెస్తామండి మాకు చాలా చికెన్ ఫ్రై అంటే బాగా ఇష్టమండి అంత గెట్ గేటుగెదర్ గా కలిసి చికెన్ అంతా క్లీ ఆ చేపలన్నీ క్లీన్ చేసుకొని పొద్దక పోయి స సాయంత్రం వరకు అక్కడే తిని ఆరోగ్యానికి చాల మంచిది కదండి చేపలు తిని
చపలు ఆ అవునండి
ఆ అలా అని చెప్పి చాలా మంచిగా తెప్పించుకొని తింటాం అండి చపలు అలా
ఓన్లీ చేపలేనాండి రొయ్యలు
ఆ మటన్ అలా అంటే చాలా ఇష్టమండి. మటన్ అంటే ఇష్టము. తలకాయ బుట్ట అలా అంతా తెచ్చుకొని ఫ్రెండ్స్ అంతా బాగా కలిసి ఆ అవునండి బయటికి పోవడం ఎక్కడైనా కూర్చోవడము. అంతా కలిసిగట్టుగా చేసుకొని తినడము. అవునండి తినడానికి బాగా ఇష్టపడతామండి.
అవునానండి
ఆ ఆ
హా
ఇంకా అంటే మనము కబాబు దాన్ని ఎలా చేసుకోవడం ఫ్రై చేసుకోవడము
ఆ
మ్ అలా చేయడం అంటే మాకు బాగా ఇష్టం అండి.
ఇంకా ఏం ఇష్టపడతారండి?
మేమంటే ఇంకా ఎండ్రాకాయలండి. అంటే మల్లో చిక్కుతాంటాయి అవి తింటే హెల్త్ కు మంచిదిని చెప్పేసి పటుకొచ్చుకోవడం. అంటే అలాంటివి మార్కెట్ లో చిక్కుతాయి. అంటే పార్సల్ ఉంటాయి డాబాలలో తెచ్చుకోవడము తినడం ఆరోగ్యానికి మంచిదన్న
స్వీట్ ఏమి ఇష్టం లేదా అండి?
స్వీట్ అంటే మాకు జిలేబి అలా ఓలిగి, కుడాలు అలాంటివి బాగా ఇష్టమండి ఇంట్లో చెప్పించుకుంటాంటము.
మీ సైడ్ ఎక్కువ స్వీట్ ఏం చేస్తారండి?
మా స్వీట్ అంటే ఎక్కువ ఓలిగి, కూడాళ్ళు చేత్తారండి ఎక్కువగా కూడాలు ఏలా చేస్తారో చెప్పగలరా అండి?
ఆ కుడాలు.
కుడాలు గురించి ఏమన్నా కొద్దిగా చెప్పగలరా మాకు ఇష్టము. మా ఇంట్లో అలా చేయిచ్చుకొని తింటాము.
ఆ కొంచెం పిండి ఆ శనగ బాడలు తీసుకోవాలి ఉడకబెట్టేసి కొంచెం బెల్లం వేసుకొని బాగా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకో కొంచెం ఏలక్కలు వేసుకొని.
మ్
గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని మరి మరి కొంచెం ఆ పిండి గోధు పిండి కొంచెం వేసుకుని చిన్న చిన్న ముద్దలు చేసి చిన్న రేకులు తిక్కేసి దాని లోపలి పెట్టి స్టఫ్ లాగా అదిమేసి కొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం.
హా
మ్
బాగా ఇష్టపడతారా అండి. లాంటే పండగలకు అలా చేసుకు కొన్ని వే ఫ్యామిలీతో కలిసి తినడం అంటే ఎంతో ఇష్టం అండి నాకైతే బాగా
ఆ అయన్డి మా మేమన్తే
తినడమ్మ్ మీకు వెజ్జలోన్కా ఏమేమంటె ఇష్టమండి
మ్మ్ అంతేన్డి స్వీట్స్ ఎక్కువ ఇష్టం లడ్డుూ
ఆ ఇంట్లో స్పెషల్ గన్నా మానే చేస్తన్టార అంటే కర్రీస్
కర్రీస్ లా ఎక్కువ పప్పు సాంబార్ రసం అట్లా అలాంటివి చేసుకుని తింటామ్ ఫ్రై క్యారెట్ ఫ్రై బీట్రూట్
అవునండి ఆ అంటే ఇట్లా మన్రస్ సాటర్డే సాటర్డే పప్పు చేస్తారు అంటే తినడం కానీ తినడంలో దానికి మంచి బాగా ఉంటుందండి చేసుకొని తినడం మ్మ్
పూనై కారం పొడి
అవనండి నెయ్యి బా ఇష్టమాండి
ఆ బాఇష్టమండి మేమిన్ట్లోనే చేస్తామ్
అవునండి ఇంట్లో తయారు చేస్తారా అండి ఆవునేయి అయితే బా చాలగా బాగా టదన్ ఆవునేయి అయితే చాలా బాగుంటది
ఆ అ ఆవునేయి ఆవునేయి నండి
ఆ ఆరోగ్యానికి మంచిదే
ఆ
ఇంకా ఏం ఇష్టం అండి మీకు ఓకే అండి మీ సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు ధన్యవాద